నమస్కారం అండి
నమస్కారం అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఎం చేస్తున్నారు
ఏంలేదండి ఖాళీగానే ఉన్నాం మీరేం చేస్తున్నారు
మేము ఖాళీగానే ఉన్నామండి తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
తిందామండి
ఏమండి ఏం గత కరోనా గురించి మీకేమన్నా తెలుసా అండి
కరోనా గురించి ఇంకా అదే కదండి లాక్ డౌన్ పడింది ఎక్కడికి వెళ్లలేకుండ అయిపోయి నాము చనా నష్ట ష్ట పోయారు కదండి ప్రాణాలు చాలా మంది
అదండీ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు
అవును మీరేం చేస్తారండి కరోనాలో మరి ఎయిట్ మంత్స్ లాక్ డౌన్ ఉడిమ్ది కదా
అవున అవునండి ఎయిట్ మంత్స్ లాక్డౌన్ పడినప్పుడు ఏం లేదండి ఇంట్లోనే ఉంటాంటి మేము ఎక్కడికి వెళ్కుండా బయటే ఆ బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాటి మండి మేము అప్పుడు ఎందుకంటే బయటికి వెళ్తే ఎప్పుడు కరోనా వైరస్ ఎట్లొస్తుందో తెలిదు ఎవరు ఉందో తెలిదు అది చెప్పలేము ఉమ్ అది. కరోనా వైరస్ వచ్చిన పద్నాలుగు రోజుల తర్వాత మనకు తెలిసేది. వీళ్ళకి కరోనా ఉండె ది అంతవరకు మనం అంట కలిసిమెలిసి తిరిగినప్పుడు మనకు గూడా వచ్చేసేదండి.
ఆ అవును ఇంక వాళ్ళకి తెలిసే లోపల మన అందరికొచ్చేసి ఉంటుంది.
అనేసి మేము మాక్సిమం ఇంట్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తాం.
ఉమ్ అండి మీ ఊర్లో ఎవరి పాజిటివ్ అలా ఏం రాలేదా.
ఆ లేదండి మా ఊర్లో ఒకరికి వచ్చిందండి అప్ ప్పుడు. వాళ్ళకొచ్చింటే మ. మళ్ళీ వాళ్ళని హాస్పిటల్ వేసు. వేసుకొని పోయినారు ఏస్ పోయి వాళ్ళంతా ట్రీట్మెంట్ పద్నాలుగు రోజులు క్వారంటైన్ లో పెట్టిన తర్వాత. రిజల్టు నగ్ టివ్ అనొచ్చింది. అందు వల్ల మళ్లీ అతన్ని మళ్ళా ఊర్లో. తీసుకొచ్చేసారండి. అతనికి కరోనా లేదనేసి అంటే ఫస్ట్ లో అది స్టార్ట్. లో ఎలా అంటే కొద్దిగా జలుబు ఉన్న. తగ్గున్నా కొన్ని కొన్ని సార్లు అది సిమ్టమ్స్ చూపించేసేదండి. కరోనా వైరస్ ఉన్నట్టు సిమ్టమ్సు అందు వళ్ మ అతన్ని ఈ తీసుపోవడం అని జరిగిందండి హాస్పిటల్ కి అలా తీస్ కొపోయి ఒక పద్నాలుగు రోజులు పెట్టేసి క్వారంటైన్ లో తర్వాత అతనికి ఇంక కరోనా లేదనేసి మళ్ళా పంపించేస్నారండి
ఆ మ కాల్ మస ఆ మాటాడు
హలో హలో ఏవండీ ఎవరో మాట్లాడుతున్నట్టు తున్నారు
లేదండి చెప్పండి కరోనాలో మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నరు రండి
ఆ మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నామండి అసలు రూమ్ ఇంటి నుంచి ఇం బయటకి వచ్చేవాళ్ళం కాదు ఎప్పుడు ఇంట్లోనే ఉంటుండమండి ఇంకా ప్రతిరోజు జు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న కూడ శానిటైజర్ ఖచ్చితంగా యూజ్ చేస్తున్నాయండి
ప్రవతి
ఆ ఇంట్లో ప్రతి ఒక్కరు శానిటైజర్ మార్నింగ్ అంటే ఎప్పుడన్న గానీ ఏదన్న చిన్న వస్తువు ముట్టినా ఏదన్నా చిన్నది టచ్ చేసినా ఖచ్చితంగా శానిటైజర్ యూస్ చేస్తాంటిమండి ఇంకా ఇంట్లో కూడా మాస్క్ తప్పనిసరండి మా ఇంట్లో
ఇంట్లోకూడ ఇంట్లో కూడా వేస్ కొని తిరుగుతుంటరా అండి
అంతే అండి అంటే చెప్పలేం కదండి అది ఎట్లా వస్తుందో ఎవ్ ఎవరు వస్తుందో ఏమనేది మనకు తెలీదు మనకు తెలీదు ఎట్ల అనేసి అందుకనేసి నేను టక్ ఇంగా మ్యాక్సిమం మాస్కు యూస్ చేస్
ఆ అంటే చానా జాగ్రత్త తీసుకునట్
ఆ అంతేండి డైలీ ఇంకా మ నీ వేడి నీళ్ళు ఖచ్చితంగ ఆవిరు పటుకుట్టాండి మండి టే అప్పుడు డాక్టర్లు ఏం చెప్పినారంటే వేడిని వేడిని తట్టుకోలేదం దాన్ని కరోనా వైరసు అందుకనేసి ముందే వస్తుందేమో అనేసి ఆ ప్రతిరోజు మార్నింగ్ సాయంత్రం అండి ఉదయం సాయంత్రం రెండు సార్లు తాగుతున్నానండి కషాయం మా అమ్మ ప్రతి రోజు చేసేది క త్యాము తప్పకు అది కషాయం తా కుంటే ఇంకా మాకు ఎట్లో కొద్దిగా అన్ ఈజీ గా ఉండేదండి అప్పుడు అందుకనేసి మా అమ్మ ప్రతి రోజు చేస్తుండే అం డైలీ తాగుతునేవాణ్ణి
అంటే ఇంట్లో అందరు మంచి జాగ్రత్తలు తీసుకున్నట్లు ఉన్నారు కదండి
ఆ అండి అందుకేండి ఈడ మాకేం కరోనా ఎవరి పురాలా మా ఊర్లో అంతా అంతే అండి అప్పుడు అసలు బయటికి వ చే వాళ్ళు కాదు ఎవరి ఇంట్ వాళ్ళు ఉండేళ్ళండి ఇంకద
ఆ మరి సరుకులు అవన్నీ తెచ్చుకోవాలంటే ఎలా చేస్తుంటారండి బయట వెళ్ళ
చెప్పాలనుకున్నప్పు మా నాన్నగారు ఒకటే బయటికి వెళ్ళేవారండి మా నాన్నగారు వెళ్ళేసి వి ఇంకా ఎప్పుడన్నా మనకు అవసరమైనంత వారానికి సరిపడా సరుకులు తెచ్చేసుకుంటానువ్వండి ముందే
మ్
సరిపడ సరుకుల్ తెచ్చుకొని ఇంకా వాటితోనే వారం మొ మొంగా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ కావాలి అనుకున్న ప్పుడు అవసరం ఉంటేనే బయటికి వెళ్ళవాళ్ళం అండి ఏదైనా, ఖచ్చితంగా ఈ అవసరం మాకుంది అన్నప్పుడు మాత్రమే బయటి వెళ్ళే వాళ్ళం ఇంకా అవసరం లేనప్పుడు ఇప్పుడు ఇంక ఇంట్లోనే అండి
ఆహా
మ్ ఇంకా మామ్ ఇంటి దగ్గర మా నాన్న కూడా మా నాన్నగారు, బయటికి వెళ్ళి సర్కుల్ తెచ్చిన తర్వాత అన్నిటికిీ శానిటైజర్ అయి కవర్ గాని అన్నిటి ఆ వెజిటేబుల్స్ గా వెజిటబుల్స్ ఆ వస్తువులు తెచ్చినప్పుడు అన్నిటిని వేడి నీళ్ల్లో ముందు కడిగేసి లోపలికి తెస్తా అ వండి వండి ఇంకా నాన్నగారు కూడా ఇంకా బయట వేడి నీళ్ళతో స్నానం చేసి, అంత శానిటైజ్ చేసుకున్న తర్వాతే లోపలికి వచ్చేవాళ్ళండి అంత జాగ్రత్తలు తీసుకోవాళ్ళం, మీ ఇంట్లో ఎట్ల తీసుకుని వాళ్ళండి జాగ్రత్ అ
మేము మరి మీ అంతా తీసుకునే వాళ్ళం కాదండి వయ నీళ్ళు తాగే వాళ్ళము ఇంట్లో, ఇంట్లోనే ఇంకా అంద ఉంటాము కాబట్టి కషాయం చేసేది మా అమ్మ కషాయం తాగే వాళ్ళము డైలీ అంటే మార్నింగ్ మాత్రం త
ఆహా రెండుసార్లు టైప్ తే మంచిది కదండి
హ్మ్ మంచిదేనండి. కానీ ఓసారే తాగేవాళ్ళము ఇంకా బయటికి పోయి వచ్చినప్పుడు అంత శానిటైజర్ వేసుకోవడము
బయటికి వెళ్తున్నారండి అప్పుడు మీరు
అంటే కా ఏమన్నా కావాలనుకున్నప్పుడు వెళ్ళ్
హ్మ్ మ్మ్ అవునా ఆ అవునులేండి హ్మ్ ఇంకా అంతేనండి మీరు జాగ్రత్తలు మాస్క్ వేసుకోంటారు. గదా
మాస్క్ అంటే ఇంక బయటికి పోయినప్పుడు వేసు వేసుకునేవాళ్ళం అండి. ఇంట్లో ఉన్నప్పుడు ఏమంతా
అవునవును లేండి.
మంచిది కాదు కాబట్టి వేసుకునే వాళ్ళం కాదు.
ఆహా
ఆ ఇంకా మాకు ఆన్లైన్ క్లాసులు అట్లావన్నీ స్టార్ట్ అయ్యోడేదికదా అప్పుడు
అవునవును లేండి. అప్పుడు అంతా మొత్తం ఆన్లైన్ క్లాసులే కాలీలేం ఆ మాకు కూడా ఆన్లైన్ ఆన్లైన్ క్లాసులు ఉండేవండి. ప్రతిరోజు ఉండేవి. ఆ ఆదివారం మాత్రం ఏ సెలవులు ఉండేవండి. అర్థమయ్యావండే అంటే కొ కొన్ని కొన్నిసార్లు అర్థమయ్యేవండి. ఇంకా అర్థం కానప్పుడు మళ్ళీ సారోళ్ళు సపరేట్ గా పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యేసి వాళ్ళని అడిగే వాళ్ళమండి. ఏమన్నా చిన్న డౌట్ ఉన్నా వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఇంగా అలా చిన్ చిన్న డౌట్లు ఉన్నా వాళ్ళక్ ఇంగా చేసి అడిగే వాళ్ళం మండి.
అవునండి. కరోనాలో బాగా ఎంజాయ్ చేసారా ఇబ్బంది. ఏమనా పడినారండి
ఇబ్బంది అంటే ఇంక బయటికి వెళ్ళడానికి లేదండి. అప్పుడు అంతా అదొగటే ఇబ్బంది ఇంగా ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఆ అ ఇంకా అదే రూమ్ లో ఉండి ఉండి మాకు కొద్దిగా బోర్ కొట్టేదండి. నార్మల్ గా ఎక్కడైనా బయటకి వెళ్తే కదండి. ఏదైనా
బయటికి వెళ్తేనే ఇంక పోలీసులు ఉంటారు. కదండి. లోపలికి
లు ఉంటారు. వాళ్ళు కూడా అంటే మన భద్రత కోసమే కదండి. వాళ్ళు కూడా మన ఉ మన భద్రత కోసం వాళ్ళు అంత చేస్తునప్పుడు మనం కూడా వాళ్ళకు సహకరించి వాళ్ళకి హెల్ప్ చేయ్యాలండి. ఇలా బయటికి వెల్ అయితే మళ్ళీ, వాళ్ళ వల్ల వాళ్ళు ఇబ్బంది. పడతరు. మన ఫ్యామిలీ కూడా ఇబ్బంది, పడుతుందండి అందుకనేసి ఇంకా ఎప్పుడు ఇంట్లోనే ఉం మా ఊర్లో, మా ఊర్లో వాళ్ అంత అంతేనండి, అస్సలు బయటి వెళ్ళేవాలే కాదు, ఆహ్ ఎవరు ఒకవేళ పలకరించడానికి వచ్చినా డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ అనేదండి, తప్పనిసరి అండి మాస్క్ ఖచ్చితంగా ఉం మాస్క్ తప్పన్సరి, అండ్ సోషల్ డిస్టెన్స్ ఇంకేమిసంగతి ఖచ్చితంగా పాటించేవాళ్లండి మా ఊర్లో అంతా, హుమ్ అవునండి, మీ ఊరిలో కూడా అట్లే ఉండేదండి?
అంటే, ఎక్కడ వెళ్ళేవాళ్ళం కాదు
ఆహ్
వేరే అందరూ, ఎవరింట్లోనే వాళ్ళేఉంటారు ఇంకా పలకరించడం అవన్నీ ఏమిండదండి, ఏమన్నా ఉన్నా ఫోన్ లో మాట్లాడటం మాట్లాడుకుంటాము
ఉహ్ హూ
ఇంట్లోనే ఉండి అందరం ఫోన్ లో చూసుకుంటా, టీవీ చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ అది చేస్ ఉంటుండే వాళ్ళం ఆండీ క్లాసులు ఇనుకుంట
ఆ అవును అంతేనండి, అప్పుడు అంతే మొత్తం ఇంకా టీవీ లు టీవీ అంతే చూసుకునే వాళ్ల మండి ఇంకా, ఉమ్ అవునండి అసలు అదం సో ఇంట్లో ఉన్న కూడా ఎయిట్ మంత్స్ తొందరగానే అయిపోయిందండి
అవునవును
ఉమ్ అప్పుడంతా ఇలా చాలా మంది చనిపోయినారు కాబట్టి, ఇంకా మా చాలా జాగ్రత్తగా ఉన్నాం అప్పుడు ఐన మాక్సిమం ఇప్పుడంతా ముసలి ముసలి వాళ్ళు పిల్లవాళ్ళు మాత్రమే చనిపోయారండి
ఆ ముసలి వాళ్ళకి తట్టుకునేది ఉండదు
అదే అదండి రోగ నిరోధక శక్తి అనేది వాళ్ళకి తక్కువ కాబట్టి వాళ్లు చని పోవడం జరిగిందండి నార్మల్గా ఎంగేజ్ చిన్న వాళ్ళయితే ఎజం సర్వ అయిపోయినారంండి వాళ్ళు కూడా వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ముందే ఏదనా అన్నా రోగము నిన్న అట్లాంటి వాళ్ళు మాత్రమే చనిపోయినారండి. అప్పుడంత ఊ పిల్లల వల్ల అంటే ఇ చిన్న పిల్లలకుకి కూడా రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది కదండి. అందుకనేసి వాళ్ళు ఇంకా తట్టుకోలేక ఇ చనిపోయారండి అయినా ప్రభుత్వం కూడా బాగానే సహరించ వందండి అప్పుడు
అవునండి అవును
వాళ్ళు అలా సహకరించి వాళ్లంతా సాయం చేయడం వల్లనే మనము లాక్డౌన్ లో సర్వాగా అవ్వగలిగాము అప్పుడంతా. ఎంత మంది ఎంత కొంతమందికి కరోనా వచ్చినా అందరినీ అందరికీ ప్లేసు తీసుకొని మళ్ళీ పద్నాలుగు రోజులు క్వారంటైన్లో పెట్టడం. అంటే చాలా గొప్ప పోవి సెమెట్ప్పుడు అంత
అవునండి బెడ్లు దొరికావండి హాస్పిటల్ లో అప్పుడు అందరికి.
అప్పుడు అయింటే ఇంకా పేసెంట్ చాలా తక్కువ వచ్చాయి కానీ అలాగే మీ ఇంకా ఖాళీ ప్లేసెస్ అన్ని చేసి ఇంకా కొన్ని కొన్ని సార్లు ప్లేసులు లేనప్పుడు ఆ స్కూళ్ళలో కాలేజీల్లో. ఇంకా అట్లాంటి ప్లేస్లలో కూడా చాలా మందిని ఉంచడం జరిగిందండి అప్పుడంతా. అక్కడంతా ఏర్పాటు చేసి అలా కూడా చేయడం జరిగిందండి అప్పుడంతా.
ఆ సరేనండి
సరే అండి ఉంటాండి మరి
అ అవును సరే అండి